హలో ఏం చేస్తున్నారంండి
ఏం చేయట్లేదండి చెప్పండి
అయిపోయిందా వంట
ఆ అయిపోయిందండి అంత బాగున్నారండి మీరు
ఉమ్మ్ బాగున్నామండి ఏదో అలా అలా చల్లగా ఏడిగా అలా అలా ఉన్నమండి
మీ అత్తయ్య వాళ్ళు బాగున్నారంండి
ఉమ్మ్ బాగున్నారండి అందరు బాగున్నారు ఏం చేస్తున్నారండి వంట అయిపోయిందా
ఆ అయిపోయిందండి అంతా
మ్మ్ స్పెషల్గా ఏం వండారు
ఈరోజు చుక్కుకూర పప్పు వండమండి వండి క్యారెట్ ప్రై చేసాను అనమాట
ఓ చుక్కకూర పప్పు ఉనా పిల్లలు స్కూల్ కి వెళ్ళారా అండి ఇవాళ ఓపెన్ కదా స్కూల్
ఆ వెళ్ళరండి మా మొన్నటి నుంచే ఓపెన్ అయింది త్రీ డేస్ నుంచి మొన్నటి దాకా హాఫ్ డేస్ అనమాట
ఉహు
ఆ హాఫ్ డేస్ కాబట్టి ఇంకా అప్పుడు టూ డేస్ వెళ్ళారు ఇంకా వెళ్ళలేదు ఇంకా ఈ రోజు నుంచి ఫుల్ డేస్ వెళ్ళారు
ఉహు మా పిల్లలకి హాఫ్ డేస్ ఏ నాండి ఇవాళ కూడా ఫుల్ గా పెట్టలేదు ఇంకా స్కూల్ వాళ్ళకి
ఆ
మ్మ్ చుక్కకూర పప్పు అని క్యారెట్ ఫ్రై చేసారా
ఆ అవునండి
ఉహు మీరు ఎండు చాపలు వండార అండి
ఆ వండుతామండి వండుతాము ఎప్పుడో రేరు
ఏమ్ మీరు తినరా
తక్కువ అండి
ఆహ అంటే మీరు తింటారు ఇంట్లో వాళ్ళు తినారు
ఇంట్లో వాళ్ళే బాగా తింటారు నేనే తక్కువ తింటానండి నేనే తక్కువ తింటాన్ ఇంతకు ముందు అసలు తినేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం కొంచెం మా ఫ్రెండ్ ఒక ఆమె వల్ల అలవాటు అయిపొయింది బాగా
మీ ఫ్రెండ్కి చెప్తాను ఉండండి బీఫ్ కూడా తినిపించండి బీఫు మటన్
అవి రెండు తిననండి ఫస్ట్ నుంచి తినను తను అలవాటు చేయాలని చూస్తుందిలే అని అది మాత్రం అలవాటు అవ్వడం లేదు మాకంతా సీ ఫుడ్డెనండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకంతా పక్కన కృష్ణ నది ఉంది అప్పటికప్పుడు ఫ్రెష్ వి తీసుకొస్తారు అనమాట మాకు
చాపలు
ఫిష్ కానీ ఫ్రెష్ వి కదా అందుకని డ్రై ఎప్పుడు మేము వాడం వాడేవాళ్ళం కాదు అక్కడ అప్పటికప్పుడు పట్టిని తీసుకొస్తారు కదా ఫిషెస్ గాని ప్రాన్స్ గాని క్రాబ్స్ గాని
క్రాప్స్ కూడా తింటార మీరు
ఆ తింటాం అండి
ఇంట్లో వాళ్ళు
ఇంట్లో వాళ్ళు తినారండి నేను మాత్రమే తింటాను అందుకే నాకు ఈ డ్రై ఫిష్ డ్రై ప్రాన్స్ ఇవన్నీ నాకు అలవట్లేదండి
ఆ నాకు ఆ క్రాప్స్ అంటే ఎంత ఇష్టమో ఆ క్రాప్స్ వండనివ్వరు మా ఇంట్లో
నేను వండుతానండి ఏ క్రాబ్స్ కర్రీ చేస్తాను చిల్లీ క్రాప్స్ చేస్తాను బాగుంటాయి ఎవరు తినరు నేను తప్ప
మన్న స్విగ్గిలో బుక్ చేసి తిన్నానండి తీప్పించుకున్నాను అద అయిపోయ దాకా నువ్వు ఇంట్లోకి రాకు ఇంట్లోకి రాక అన్నాను
అనుకుంటారు గాని సీ ఫుడ్ త్వరగా డైజెస్ట్ అయిపోతుందండి
అవునరిగిద్ది చాపల కంటే ఇవి బాగా ఉంటాది
ఇవి తొందరగా ఇవి టేస్ట్ బాగుంటది ఒక్కసారి టేస్ట్ చేస్తే నెక్స్ట్ మటన్ వాటి జోలికి కూడా వెళ్లరు సీ ఫుడ్ కి అడిక్ట్ అయితే
ఒక్కసారి ఆ కదా ఒకసారి తిని చూడండి అని అంటే తిన్రు
అవునవునండి
ఇంకేంటండి సంగతులు
అ అ
ఉ
షాపింగ్ కి ఎమన్నా ఎల్లారండీ మధ్యలో
షాపింగా పాడ ఇవాళ్ళ తీసుకెళ్తానని చెప్పి వాళ్ళ డాడీ కి ఈమె ఎక్కడికో అడుగుతుంది ఏదో షాపింగ్ మాల్ అంటే అక్కడ ఉంటాయి అంట జీన్స్ ప్యాంట్ కావాలి మమ్మీ ఆ షాపింగ్ మాల్ పేరు కూడా నాకు తెలిదండి
ఆహా
ముందే నావ ఎక్కడన్నదా నాకు తెలిదు ఆ షాపింగ్ అ అంటే అదేంటి అంటేది షపింగ్ కుమాలమ్మా అది అది కూడా తెలిద నీకు అని అంటంది
పిల్లలు కద అండి ఈ మధ్య మనకన్నా వాళ్ళే అప్డేటెడ్ గా ఉ మరి ఇప్పుడు పిల్లలు
ట్వంటీ కే కిట్స్ అండి వీళ్ళు మనం నైన్టీన్ కిట్స్ కదా ఆ మనకేం తెలివు
అవునండి
హ ఇంకేంటండి మీరు శారీస్ ఎక్కువ వాడతారా డ్రెస్సులు ఎక్కువ వాడతారా
నేను డ్రెస్సెస్ చుడిదర్స్ అవే ఎక్కువ వాడతానండి
ఏ రాదా మీకు కట్టుకోవడం
అంటే ఎప్పుడో ఒకసారి ఆ శారీని హ్యాండిల్ చేయాలంటే కష్టం నాకు
అంతేలేండి ఏది అలవాటైతే ఇంకా అదే
కొని నడవాలంటే ఫస్ట్ అదొక రకంగా ఉ ది ఫస్ట్ శివరింగ్ వచ్చేస్తాడండి
మ్
ఆ శారీ ఉన్నంత సేపు ఇంకా అందుకని శారీ త్వరగా యాక్సెప్ట్ చేయను ఎక్కువ శాతం డ్రస్సేస్ బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటా లేటెస్ట్ డ్రస్సెస్ ఏమి ఉంటాయో అవి ఇప్పుడే కదా ఇంకా తర్వాత అయితే మళ్ళీ తీసుకోడానికి కుదిరిదో కుదరదు అనని చెప్పి ఆ లేటెస్ట్ డ్రస్సెస్ సన్నీ ఇప్పుడే ట్రై చేయడం
అంతేనండి పిల్లలు పెద్దయ్యక ఎసుకున్నామండి ఎక్కడ కుదురిద్ది మ్ హు ఈ మంత్ మాకు ట్వంటీ ఫస్ట్ యోగాంధ్ర అని ప్రోగ్రాం ఉందండి
అ ఓకే అండి
ఆ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి బాగుంటదంట అది కూడా ఎక్కడ అక్కడ మన క్ సచివాలయంలో అంట రాజధాని సచివాలయంలో
అదే చేయండి
మ్ మా ఆఫీస్ వడ ఆడు అందరికేమో బస్లు పెడుతున్నారు
అహ
మ్ బస్సులు పెడుతున్నారు అందరు వెళ్ళాలని
హ
అడుగుతున్నార ఆ ప్రిపరేషన్ లో ఉన్నాము అవి చేసుకోవాలి మా మేడమోమొ వర్క్ చెప్తూ ఉంటారు అక్కడికి ఇక్కడికి అని
మీరు ఏం జాబ్ చేస్తారండి
నేనా అండి ఢోక్రా అండి ఢోక్రాలో యాన్బటర్గా ఉన్న
హాహ
అది అంత పని ఎం ఉండదులేండి ఎప్పుడైనా పని ఉన్నప్ ప్పుడు వెళ్తాం
మ్
మ్
అంధ్రాకి బస్సులు అంటే బస్సులు పెడుతూ ఉంటారన్నమాట అయితే
మ్ అవునండి జనాన్ని తీసుకెళ్ళాలి అక్కడికి మ్ ఇంకేంటండి మ్ పిల్లలోచ్చారా ఆహా స్కూల్ డే అన్నారుగా
ఫుల్ డే కదండి మ్
మా పిల్లలోచ్చేసారు కూడా పిల్లకాయలు
ఆహా అ
వచ్చారు టీవీ పెట్టేసుకున్నారు కూడా
రాగానే ఇంకా ఫస్ట్ అదే చేస్తారు
మ్ అదేమో సీరియల్ పిచ్చి మ నాయనమ్మా నేర్పించింది ఆ సీరియల్ చూసిద్ది వీడేమో చెప్పానుగా కూర్చోడని ఒక చోట కూర్చోడు నుంచోడు వాడికి అవి నచ్చవ్ సోది మ్ ముసలమ్మ లాగ టి సీరియాల్ చూసిద్ధి ఇది
కొంతమందికి ఆ సీరియల్స్ కొంతమం ఎటో వెబ్ సిరీస్ పెద్ద తేడ ఏం ఉంది లే అడి వెబ్ సిరీస్ అని పేరు పెట్టడమే కాని అవి
సీరియల్సే కాకపోతే ఇదేమో హాఫ్ ఎన్ అవర్ లో అయిపోతాది అది రెండు గంటలు పెడతారు అంతే
పడతారు అవునా
ఉ
అమ్మాయి వెబ్ సిరీస్
ఉ
నెట్ ప్లెక్సీ లో ఏమన్నా మూవీస్ వస్తున్నాయ ఏమోననీ చెప్పి
అవి కూడా కంటెంట్ బాగుంటుందిలేండి అవి కూడా కంటెంట్ బాగుంటుంది ఈ మధ్య
వెబ్ సిరీసే ఎక్కువ మా ఇంట్లో చూసేది సీరియల్స్ మా అత్తాయ్య వాళ్ళు చూస్తారు ఇంకా సీరియల్స్ పెడితే మా అమ్మాయి ఇంకా అసలు ఒప్పుకోదు వెబ్ సిరీస్ పెట్టుకుంటుది వెబ్ సిరీస్ గాని లేకపోతే హిందీ సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ వింటది ఇంగ్లీష్ సాంగ్స్ అంటే తనకు ఫేవరెట్ అనమాట అంటే స్కూల్లో వీళ్ళది వీళ్ళ స్కూల్లో ఓన్లీ ఇంగ్లీష్ సాంగ్స్ పెడుతూ ఉంటరు మధ్యాహ్నం పూట లంచ్ అప్పుడు ఆ సాంగ్స్ ఇక్కడ ప్లే చేసేది
అలవాటు అయిపోయింది పిల్లకి
ఉ అట్లా
ఏది అలవాటైతే పిల్లలకి ఇంకాఅదేనండి
అవునుఆవునండి
ఉ ఎండమ్మ ఎండ ఏం వస్తుంద మాకు
మాకు ఇక్కడ మబ్బు పట్టందడి
వర్షం పడదనే చల్లగా సమ్మర్ల బాగుంది ఈ ఎండలకి ఉండలేకపోతున్నాము
ఎటు పోతావ్
ఇంకేంటండి
ఏ
ఉ హు సరే అండి ధన్యవాదములు థ్యాంక్స్ అండి బాయ్ పాటల సౌండ్